ఆ చెప్పు
ఏం జేత్తుర్రు
నేనా షాపులున్నా
ఏం లేదు ఇప్పుడే వంట అయింది ఇడ బయట
ఏం వంట జేసినవ్
ఇయాళ వంట పొద్దున పుదీనా చట్నీ ఉన్నదని పప్పేసిన గడక పోసుకుంటుర్రు ఈ గడకలా కూరలు మనకు ఉండయి కదా పప్పు అయితే లూజు లూజు కలుపుకొని తింటారని జోన్న గడకా జొన్న గడక పోసుకొని ఆ
ఏం కూర అండుతునవ్ మొత్తానికియితే
ఏం కూర అండాలి ఇగా గోబి పువ్వు బీరకాయలు అలసంతాకాయ అవి మా అవునులే గాని ఇంకా ఈ గడకకు అయితే గట్టిగా ఆలకు ఏం సరిపోతది అది
ఎమన్న సూపే అండద్దామరి
సూప్ ఏం వండ సూపు అలిసింత అల్సకాయసూప్ బెట్టనా బీరకాయసూప్ బెట్టనా
బెండకాయలు లేవా
బెండకాయలు తీసుకురాలేదు పోయిన వారం ఇ అంత వారమే అంత కరాబ్ అయినాయి ఒక వారమే నా చిన్న కొడు అండిన ఇగా బెండకాయలు తేలేదు వంకాయలు ఉన్నాయి ఉన్నాయని ఇక పప్పే ఇప్పుడు ఏమైంది పప్పాయితే ఏమైతంది తినరేంది గాంధరు
ఈ ఏదైనా తిను ఆకలీ అయినాక ఏం చేస్తావు కానీ
ఆ పచ్చడి ఉందని చేసిన లేకపోతే
ఆపచ్చాడి ఏమి మంచిగా ఉంది ఏం తినబుద్ధే అయితలేదు
ఏమో నేను తిన్లె పచ్చడి పొద్దున చిక్కుడుగాయా అండినా కదా పొద్దున
కరమేమి లేదు చేదు చేదు ఒకటే టెస్ట్ ఏం మంచిగ అనిపిలే
చేదుంద
హ్మ
ఏమో మరి ఇ గ్ సే దుంద నేన కూడా అబ్జర్వ్ చేయలే నాక కారం బాగో చింది
హ్మ హ్మ
పొయి మీద వంటాగా మళ్ళా ఇగ జే రాగమాగం అయింది
మరి పొయ్యి మీదా గ్యాస్ ఉండగా పోయ్యి మీదా ఒండుతవ
అంటే గ్యాస్ అయిపోయిన తర్వాత ఇగ ఎట్లా ఏ ఏడుగైనా
ఇక గ్యాస్ అయిపోయినాక పోయి మీద ఓలి అని ఇప్పుడే పోయి మీద ఒండుతే ఎట్లా ఇక గ్యాస్ అపోయినాంకా పొయ్య మీద ఒండలి అని గీ అప్పనుంచి
ఇట్లా అలవాటు చేసుకోవాలి ముందే వారం పదిహేను రోజులదాకా రావని చెప్పి అడియాలి అడిగి నా గ్యాస్ లేనోలు అత్తయ్య మరి ఎప్పుడు అని అంటే బుక్ చేసినవా అని అడిగిండు చేసినా చేసినవ ఇ రెండు అంటే ఎన్ని రోజులు ఆయా ఒక రెండు రోజులు అయితుంది ఇట్ల అతని అడుగుతే
హ్మ్
అన్నక్కా ఈ
హలో ఎందకా హలో ఆ ఎనిపితంది చెప్పు
ఆ పక్క వాళ్ళ వాయిసు బాగా వినపడుతుంది
అవునా ఇప్పుడు
అది మధ్యలో వాయిసే అసలు ఏం వస్తుంది ఆ
టీవిది అనుకుంటావ
అద
హ్మ ఇప్పుడు తగ్గించిన
ఆహా ఆహా
ఊ చూడవా మరి నువ్వు కూడా చూస్తావుగా సీరియల్ మాటీల
నువ్వు కూడా ఉఊడు చూస్తావు కదా సీరియల్లు మాటీవీ మాంటా
సూత కాని ఇయాల సూతలేను
బ నీ వాయిస్ ఎందుకో స్టక్ అవుతుంది మరి నా ఫోను నెట్ ఎందుకో అర్థమైతే లేదు ఒక్క నిమిషం నైన్లు ఉండు మరి హలో హలో హలో హలో హలో హాలో అరే మీ మమ్మీని ఎందుకినా వాడుతలిదారా కోపో మాట్లాడింద కన్నగారు హలో హలో వినబడుతాంది ఇప్పుడు వినబడతాను హలో ఆ వినబడుతాంది నాకు నీ హలో
పండలి ముదంట్లా
అ
హలో హలో హాలో